చెప్ పై ఏం చేస్తుండు?
ఏం చేస్తాలే
తిన్నవా
తిన్లే
ఆఫ్టర్నూన్ ఇంకా తిన్లే
ఆ
ఆఫ్టర్నూన్ ఇంకా తిన్లే?
తిన్లే.
ఎందుకట్లా?
మన పని పనెక్కువైంది అందుకే
ఏం పనేంది.
ఏం పని చేస్తానో ఆ పనే చేసే పనే
మీ కంటే ఒక టైమింగ్స్ ఉంటయిగా?
ఏం టైమింగ్స్ పొద్దున పొద్దున పదిహేను నుంచి సాయంత్రం ఐదింటిదాక అదే మా టైమింగ్
మధ్యల లంచ్ బ్రేక్ ఉండదా?
ఉంటాయి కానీ ఇగ లంచ్ బ్రేక్ అంటే ఇద్దరం ఉంటాంగా ఒకళ్ళు వర్క్ చేస్తుంటే ఒకళ్ళు తింటాం. మ్ ఇప్పుడు ఇంకా నేను ఒక్కన్నే కాబట్టి ఇగ ఇలా బంద్ చేసినా తిండి
ఓహో మరి నిన్న ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలె
పనుందిలె కొంత బైట వేరే
ఆ అ
అందువల్ల అమ్మకి కొంచం యాక్సిడెంట్ అయింది. అయితే హాస్పిటల్లో పోయినం
ఓ ఆ ఇంకా మరి మీ ఫ్రెండ్స్ ఎవరైనా టచ్లో ఉన్నారా?
ఎవరు?
డిగ్రీ, ఇంటర్, టెన్త్.
హ్
డిగ్రీ వోళ్ళు.
ఎవర్ లేరు ఉన్నర్ ఉన్నార్ గని ఎవడు ఫోన్ చేయడు.
ఇంకా ఏదో ఒకటి చెప్పరాదు.
నువ్ చెప్పరాదు ఫస్ట్ అయితే నేను గూడ చెప్తా గా
ఏం చెప్పావు. ఏం చెప్పను చెప్పూ ఏం చెప్పను.
అయ్యో ఉందిరా చెప్తానికి మీ పేరెంట్స్ ఏం చేస్తారు.
ఏం చేస్తర్ ఇంటికాడ్నే ఉంటరు.
వర్క్ ఎళ్ళట్లేదా?
మ్మ్
పనికోవట్లేదా అంటున్నా
పని ఉంది మా అమ్మ కరవుపనికివోద్ది ఇది ఇచ్చిన దాంతోనే ఆగదు తోడు అయిపేయింది ఇయాల నుంచి ఇంటికాన్నే
ఆ
మా నాన్న మోటర్లు ఫిడ్ చేస్తాడు, ఇంకా పని ఉంటే ఆడుపోతాడు లేకుంటే ఇంటికానే ఉంటడు.
మీ కోడలు ఎట్లుంది
బానేవుం
మ్మ్ హ్ మీ సైడ్ ఏమేస్సారు పత్తి ఎయ్యరు ఇప్పుడు
ఓ మొత్తం వరేస్సరు ఇటు సైడ్ ఎక్కువ
ఓహో
ఎయిటీ పర్సెంట్ వరేస్సార్
అవునా ఉహు వచ్చేది టెంకా మరి
పాల్మెేరి
చెప్పు
ఏ ఎప్ప ను నడుతే ఏమన చెప్తా
హలో
ఆ
నన్ను కూడా ఏదో ఒకట అడుగు రజ్జరా
ఏ వడగను
ఏ ఏదో ఒకటి అడుగు
ఏ చేస్తున్నావ్
ఏ ఉంచ ఏం లేదు అవును రైతోడు కూలే మాట్లాడ ట్యవ్ మధ్యాహ్నం దిన్ మధ్యాహ్నం దిన అ
ఓహొ
మ్మ్
ఎందుకు తినలేదు
తినాలి ఇగ జర ఎందన్ ఎచ్చి మూడున్నర కట్టలేదంట అప్పుడు సీరియల్ అయిపోతాయి మామ, మయి
సిరియన్ సీరియన్ సీరియన్లు
హ్మ్ నేను చూడను అందుకనే నేను మైం టి బయట గూస్సుట్టా
ఊహూ ఆడోళ్ళంటేనే ఎక్కువ సీరియల్ చూ సరు నువ్వేం చూడనంటున్నావు
నేను ఫోన్ చూస్తా నేను ప్రోమోస్ చూస్తా ఒకవేళ నాకు అంతే కానీ నేను మొత్తం సీరియల్ చూడ
ఏంటిఫి ఏం చూస్తవ్ ప్రోమోలా ఊహూ చిన్నదో
ఆ
వందలా ఉంది ఇరవై ఎనిమిది చెప్పింగ
ఆ
ఇప్పుడు చెప్పింగా
హలో
చెప్పు
మీదేం కూర మరి
ఏమో ఏమండిందొ నాకు కూడా తెలువదు
పొద్దుగాల ఏం తిన్నావ్
టిఫిన్స్
అవ్ టిఫిన్స్
ఆ
టిఫినా అంటున్నా
ఆ
హుమ్ నేను రీసెంట్గా అది నేను నా రువ్ నా రూమ్ నెంబర్ ఒక అబ్బాయి ఉంటాడు చూడు
ఏంది
నా తర్వాత ఒక రూమ్ నెంబర్ ఉంటది చూడు ఒక అబ్బాయిది
హుమ్
నా లాబ్
ఆ అయితే
ఆ ఆ అబ్బాయికి నేను ఫైవ్ హండ్రెడ్ ఏమో ఇచ్చి ఉండేది ఊ ఇచ్చేదుండేది అన్నమాట
ఉమ్
ఆ అయి రీసెంట్గా నేను కొట్టినా
ఊ
ఆ ఆరోజు మాట్లాడినా నేను ఆ అబ్బాయి తోటి చాలా ఇయర్ చాలా డేస్ తర్వాత మేసేజ్ చేసినావు ఇది నీ నేంబరేనా అంటే ఆ అవును గుర్తుకున్నావా మేము అంటే ఆ ఉన్నరు ఉన్నారు నేను ఇప్పుడేమన్నా అడిగే న్నా ఎందకు కొట్టినవ్ అని అంటే ఏమోలే కొట్టినా అని అన్నాడు ఏం ఇట్ల ఇగ నార్మల్ గా మాట్ ట్లాడుకున్నాం అంతే
చేదు
ఆ
మీరు
అంతే ఇగ మీరే ఇగ నార్మల్ గా మెసేజ్ చేసిండు అంతే ఇగ ఇగా లైట్గా మళ్ళ ఏం మాట్లాడలేదు ఇగ అదే ఇగా ఇంకా ఎవాళ్ళూరు వల్లెరీగా
మొత్తం
ఆయప్పడివి ఆయప్పడివి ఇప్పుడువో
నన్న కూడా కప్పుడ అడింది
ఆ పడవే నువ్్వవు అడిగిచ్చినాయే
సరుకాడ
నువ్ అబ్బాయి దగగర అడిగిచ్చ తీవగా ఆ
న నేను గౌరవం అనుకుంటున్నా
ఇంకోొవరు నా రూల్ నెంబర్ నా ల్యాబ్మేట్ జ అబ్బాయ ఇంకోొళ
ఆబడుతుల
ఆ నళ అబ్మటా అబ్బాయిే నువ్ వాడిగిచ్చన్నా ఏగ అట్లా డాకరు బాయ ఒకట ఆ
అంట ఉండి మరి
జస్ట్ నార్మల్గా నేను ఫస్ట్ తనకి మెసేజ్ చేసి నేను అడిగినా న ఈ గూగుల్ పే నెంబర్ ఏంటిది అని అంటే ఇంక నేను డైరెక్ట్గా కొట్టేసా వేరే పేరు వస్తుంది కదా అబ్బాయికి పేమెంట్ చేస్తుంటే సో ఇంగ డైరెక్ట్ చేసేసి పెట్టేసిన స్క్రీన్ షాట్ ఎలా ఉన్నా్ బాగున్నావ అస్తు్రు ఏంటి ఇంకా నాలమల్టకు బా ఇప్పుడు గుర్తుకు వచ్చినావా చాలా డేస్ తర్వాత మెసేజ్ చేసినావు ఇది నీ నెంబర్ అయినా అంటే అవును నా నెంబరే ఆ అన్నా నీ నెంబర్ ఒక్కంది లేదు అందరి తంది నా దగ్గర అంటే ఓ అవునా అని నేను అన్నా
స
మట్లా అంతే ఇక ఆరుద్దసింది ఇ ఇంకా మళ్ళా మాట్లాడలేదు ఇక అ తెలిలే ఎం నాక ఆ అబ్బాయి ఒక్కడే తెలి సింగవర్ తెలుసు నేను అసలు హస్పట్సి పెట్టుకున్న అబ్బాయితోో మాట్లాడిని మాట్లాడ న కూడా తెలుసు సింగవలు రువలుడేరిగా ఇంకా మిగతా ఊర్లో వళ్ళళ నాకు
ఇం ఎంత వసరా
ఆ
ఎంటే ఇద్దర
నుబ ఏమంటారు నా ల్యాబ్ మైట్ అంతే ఇంకా మరి
ఎ ోనాళ కృష్ణ
ఏమంది మధ జా మధ జాబ్ే పెట్టుకని కే ఉంది ఉజయయా
సెలవు అందిట
పైపలి హల్డే ఏంటిడేపు
తెలంగాణ ఫార్మ చందరు
ఓ అవునా జూన్ టూ గదు
హ్మ్
యా అవును
ఏం చేద్దామా అని ఆలోచిస్
ఏం చెయ్యలేవు గా ఇంటి కాడ ఉంటావ్ తింటావ్ పంటావ్ ఇంకేముంది నువ్వు జయ్య
ఇంకేం పని కావద్దా దీని కంతే
ఏముంది పొద్దిగాల లేస్తావు తింటావు ఫోన్ చూస్తావు ఏమన్నా ఫోన్ లో టీవీలు ఉంటా గయి చూస్తావు అంతే అయి
ఫోన్ చూస్తాయే ఫోన్ చూస్తే టైమ్ పాస్ అంతే గా
అయితది ఖచ్చితంగానే మీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా
ఉన్నారు గానీ ఎండకి ఎందుకు అవసరమా
అవును ఎండ కొట్టే అంతసేపు ఇంట్లుండు తర్వాత బయట పో
మ ఎన్నింటికాడ నుంచి తొమ్మిది ఇంటికాడ నుంచి చంపుతుంది ఎండ
అవును మరి ఏం చేస్తా మరి నీడ కా ఆడుకోవాలి
నీడకి ఏం ఆడతారు
మీర ఏం ఆడుతను మీ ఫ్రెండ్స్ తోడుత నువ్వు ఏం చేస్తావు
ఓకే న ఏమైనా గేమైనా డౌన్లోడ్ చేయరా ఇద్దరం కలిసి ఆడుకుందాం ఓకే
నాదంతా పెద్ద ఫోన్ కాదుగా
చిన్నయి
చిన్నది నా దాంట్లో లూడో కూడా కాదు, లూడో గేమ్ కూడా.
ఉప్పనో అందుకున్నామ్ నాన్య
నువ్వు నేన్ ఒకసారి నేన్ మా ఫ్రెండ్ తోటి, లూడో గేమ్ ఆడదాం అంటేనే నాన తంటాల అయ్యంది ఆ గేమ్కి.
హు మ్మ్
అందుకనే నేను అట్లా ఏ గేమ్లు ఆడను ఇగ, ఆడితే ఒక సబ్వే సర్ఫ్ ఒకటి. గంతే
ఇగ్ ఈ మంత్ అయిపోయినంగా ల్యాప్టాప్ తీసుకుందాం అనుకుంటున్
బెటర్ తీసుకో మరి
తీసుకోని ఇంటికాడ చిన్నగా స్టార్టప్ ప్లాన్ చేస్తున్నా
హు హ్మ్ సరే స్టార్ట్ చేయి సరేలే మరి